మీరు మరైన సమయమేనా
ఆ సరైన సమయమే అండి మాట్లాడొచ్చు
మీరు మూవీస్ ఏదో చూస్తూ ఉంటారా నార్మల్ గా
అంటే నేను కొంచెం మూవీ చూడం తక్కువే అండి మీరు
ఓ మేము చూస్సా ఉంటాము అంటే ఎ ఎ ఎనీ టైమ్ చూడంగాని కానీ డేలో ఒ అంటే ఓ టైమ్ అంటూ వన్ అవర్ టూ అవర్ అలా చూస్తూ ఉంటాం మూవీస్ అనే గాదు అ షోస్ గావచ్చు ఏమైనా ప్రోగ్రామ్స్ కావ సో అలాంటివన్నీ చూస్తూ ఉంటాము మీరు ఎక్కువగా ఆవ్ ఓల్డ్ మూవీస్ చూస్త ఉంటార లేకపోతే న్యూ మూవీస్ చూస్తూ ఉంటార
అంటే నాకు కొన్ని కొన్ని అంటే కోట్ సీన్స్ గానీ అలాగ గె అంటే గేమ్స్ ఉంటయి కదా కబడ్డీ ఖోఖ కో ఇలా గేమ్స్ ఉంటాయి కదా అలా గేమ్స్ ఉన్న మూవీస్ స్ గానీ అలా మూవీస్ నేను ఎక్కువ ఇష్టపడత తా అండి
ఓయ్
అలాంటివి ఎక్కువ చూస్తుంటాను మీరు ఎలాంటివి చూస్తుంటారు పా కొత్త మూవీల లేకపోతే కొత్త మూవీలా
లేదు అంటే న్యూ మూవీస్ ఏం రిలీజ్ కాకుండా ఉంటే అంటే చూస్తే సినిమాలే మళ్ళీ చూస్తా ఉంటామ్ అంటె కంటెంట్ బాగుంటుంది కదా కొన్ని వాళ్ళకి అలాంటి అంటే కాలేజ్ లైఫ్ గురించి కావచ్చు లైక్ లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్ మూవీ ఉంది కదా అలాం ఆ అది కావచ్చు లేకపోతే కాఫీస్ కాల్ కావచ్చు కితకితలు అంటె మనము ఏమన్నా అంటే ఆ బాగా నవ్వుకోవాలా అలాంటి అంటే
ఏదైన బాధలో ఉన్నప్పుడు అలాగ ఎవరు లేరు అన్నప్పుడు ఇప్పుడు అలా కొన్ని మంచి మంచి మూ మువీస్
కామెడీ సినిమాలు అలాంటివి చూస్తూ ఉంటాము ఇంకా ఏమన్నా కొత్త మూవీస్ గాన రిలీజ్ అయిందనుకో అంటే ఇంకా అందరు చూస్తా ఉంటారు కదా మనం చూడాలనిపిస్తుంది అప్పుడు కొన్నిసార్లు థియేటర్ వెళ్ళి చూస్తాము కొన్నిసార్లు అంటే కొన్ని యాప్స్ ఉంటాయి కదా వా లోనే డౌన్లోడ్ చేసుకొని చూ బ ట
అవునవునులే ఆ
మీరు న్యూ మూవీస్ ఏమన్న రిలీజ్ అయితే వెళ్తార
ఆ నె నేను సినిమాల పైన అంత ద్యాస ఆసక్తి చూపించను కాని కొంచెం తక్కువే అండి చూడడము కానీ నాక్ ఇష్టమైన సినిమాలు అంటే రీసెంట్ గా వచ్చింది పవన్ కళ్యాణ్ ది ఆ తుంది కదా వకీల్ సాబు ఆహ్ ఇలాగా ఇలాంటి సినిమాల్లో కొంచెం కోర్టు సీన్స్ ఉనేవి, అలాంటి విషయం కాబట్టి నేలా చూస్తానండి.
మీరు మోటివేట్ అయ్యే సినిమాలు అలా. మీ అంటే ఏమన్నా మూవీ చూస్తే ఇంతే. బాగా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అలాంటి సినిమాలు చూసి అంటున్నారా.
ఆ ఇంకా దంగలు కూడ బాగుంటుందండి. దంగల్లో ఇద్దరు వాళ్ళ నాన్నకి వాళ్ళ నాన్. కిద్దరు కూతుర్లే కాన్ నీ వాళ్ళన్ ఆ ఆ కూతుర్లని, కూతుర్లలాగా పెంచకుండా ఒక కొడుకుల్లాగ అతను పెంచ్.
ఆవ్, అవును నాగ్గుడా ఆ మూవీ అంటే చాల ఇష్టం. చాలాసార్లు రిపీట్ చేయాలి, హిందీ హిందీ తమిళు. బిడు మూవీ అనుకుంటా తెలుగులో. అంటే ఆ స్టోరి అంటే అతను, అంటే ఫైటర్ అంటే కుస్తీ పడాలను ఉంటాడు కానీ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ వల్ల అతడు చేయలేకపోతాడు. కానీ కొడుకు కుడ్ తే కొడుకు పుడితే, అతని ద్వారా అతని కోరిక నెరవేర్చుకోవాల అనుకుంటాడు. కనీ అందరు కూతుర్లే పుట్టడం వల్ల. పెద్దా ఉంటే ఇద్దర్నీ సెలెక్ట్ చేసుకొని. అంటే నేర్పిస్తారు అంటే కానీ వాళ్ళు ఫస్ట్ లో అంత ఇంట్రెస్ట్ చూపించరు. కానీ వాళ్ళ ఫ్రెండు ఆ. ఆ వాళ్ళ ఫ్రెండు మ్యారేజు ఫిక్స్ అయితుంది. ఆ మూవీలో ఆమె అంటే. ఆమికు కొంచం. టాయి అంటే ఏమైన్నా సాధించాలని, కానీ వాళ్ళ పేరెంట్స్ పట్టించ్చుకోరు, కానీ ఈ మూవీలో మాత్రం పట్టించుకుంటారు మరే కదా. అ అది వాళ్ళు.
అవును నేను ఆ మూవీ చూసి, నేను గుడ చాలా ఇన్స్పై అయ్య ఇన్స్పైర్ అయ్యానండి. అంటే అ వాళ్ళకి అతనికి కూతుర్లు పుట్టినా కూడా, ఏద అంటే ఫస్ట్ లో కొంచెం బాధపడింటాడేమో కానీ.
ఆ
తర్వాత కూతుర్లని కొడుకుల్లాగా తయారు చేసి అబ్బాయిలు. కుస్తి బట్టించి. . వా అంటే హై లెవెల్ హై లెవెల్ లాగా తీసుకెళ్ళి కుస్తీ అబ్బాయిల్లాగా హే మొత్తం హెయిర్ అంతా కట్ చేపి చడము అప్ బ్బాయిల్లాగా డ్రెస్సింగ్ సెన్సు. అలా బావుందండి నే ఆ మూవీ చూసి కూడా కొంచెం ఇన్స్పైర్ అయ్యాను అంటే ఎలాంటి చిన్న చిన్న వాటికి భయపడ్డం గాని. ఎలాంటి సిరి ఎలాంటి సమస్యొచ్చినా కూడా గట్టిగా ఆ దాన్లని ఎదుర్కోవడం గాని. కొంచెం ఇన్స్పైర్ అయ్యానండి
ఆ మూవీ అన్ని రాదు వకీల్ మీరు చెప్పిన విధంగా వకీల్ సాబు ఆ వీళ్ళు కూడా ఆడవారి అన్యాయం జరిగితే నువ్వు వెళ్ళి ఎలా సపోర్ట్ చేయాలి అంటే ఆ మేం సీ అంటే మనం మో మోటివేషన్గా తీసుకోవచ్చు
ఇప్పుడు ఇప్ అవును
పక్కగారి పిల్ చూడచ్చు
ఆ నేనా మూవీలో చూసి ఇన్స్పైర్ అయ్యిందంటే ఇప్పుడున్న జన్ అంటే ఇప్పుడున్న కాలంలో మనం ఏం తప్పు చేయ్యక పోయినా కూడా మన మింద నిందలేసి మరి మనల్ని అంటరాని వాళ్ళు చేస్ సే అంత స్థాయికి దిగినారు కాబట్టి మనం ఎంత జాగ్రత్తలో ఉంటే అంత మంచిదని నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను అది బా అంటే ఆడపిల్లలు ఎంత అదుపులో ఉంటే అంత మంచిది అన్నట్టు
అంటే మీరు మూవీస్ చూస్తే ఎక్కువ ఫ్యామిలీతో కలిసి చూస్తారా లేకపోతే ఫ్రెండ్స్ తోనా అంటే ఎప్పుడైనా చూ
ఆ ఫ్యా ఫ్యామిలీస్ తో తోనే చూస్తుంటానండి ఫ్రెండ్స్ తో అంత తక్కువే చూడ్డం ఉమ్ ఇంకా ఓల్డ్ మూవీస్ అంటే గంగోత్రి ఇలాగా సంక్రాంతి మెయిన్ సంక్రాంతి బావుంటుందండి దాంట్లో ఒక ఉమ్మడి కుటుంబం కలిసి ఉండడం గాని వాళ్ళు మొ త్తం తోడుకోడండ్లంతా కలిసి పని పాట చేసుకోవడం అన్నదమ్ములంతా అంటే గొడవ పడకుండా బాగా కలిసి కట్టుగా ఆ పని ఈ పని పంచుకొని అందరూ ఒకటే విధంగా బా చేసుకోవడం ఒకరికొకరు సహాయం చేసుకోవడం బావుం టది సంక్రాంతి మూవీ కూడా మీరు ఏ ఏ మూవీస్ చూశారు ఎక్కువ
నేను అన్ని రకాల మూవీలు చూస్తూ ఉంటాను నువ్వు పేట్ ఆ ఎక్కువ యూట్యూబ్ లో చూస్తా ఉంటావ నువ్వు దాంట్లో ఎక్కువగా అంటే మూవీస్ కు రేటింగ్ ఇస్తారు కదా దాంట్లో మంచిగా ఏది రేటింగ్ ఉం ఆ మూవీ చూసే ఉంటారు వాలీబాల్ చూస్తే వాలీబల్ అయితే ఉంటే డైలాగ్స్ బాగుంటాయి వాళ్ళ డ్రెస్సింగ్ ఎంత బాగుంటుంది కాని నువ్వు స్లాడ్ ఆ అటే డ్రెస్సింగ్ మోడర్న్ గ ఉంటుంది యూనివర్సులో అయితే అంటే న్యూ ముూవీస్ బాగ్ పైటూ ఓల్డ్ మూవీస్ బాగుంటాయి కానీ మనముండే జనరేషన్ లో అయితే ఎక్కువగా న్య మూవీ పెద్ది ఆశ అక్క పిలుసతది
అంటే పాత సినిమాల్లో అయితే అప్పుడు కాలంలో ఏవేవి అంటే ఇప్పుడు ఏదైన వాళ్ళు చేసే వ్యవసాయం కానీ ఇంకా వాళ్ళ ఇంట్లో వాడే వస్తువులు గానీ అలాంటి మన అవన్నీ ఇప్పుడు మాయాబాజ జారు గుండమ్మ కథ ఇలా ఉంటాయి కద కొన్ని కొన్ని సినిమాలు అలాంటి సినిమాల్లో వాళ్ళు అప్పుడు కాలంలో ఎలాంటి చీరలు కట్టుకునేవారు ఎలా డ్రస్ వేసుకునేవారు అంటే ఎలాంటి డ్రెస్సులు ఎలా చీర కట్టే పద్ధతి గానీ అలాంటివీ కొన్ని కొన్ని బావున్ ఉంటాయండి అప్పుడు కాలంలో అవి ప్చ్ ట్రెండింగ్ కానీ అవే ఇప్పుడు కూడ ట్రెండ్ అవుతున్నాయి ఆడ్రెస్ సింగులు ఆ ఆ శారీస్ గాని అల కట్టడం
అప్పుడప్పుడు కట్టడం వల్ల అవును పని ఎక్కువ మోడరన్ డ్రెస్సులు వేయడానికి అందరూ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు
హే అవునవును ఇప్పుడు ఇప్పుడున్న సినిమాల్లో కూడా కొన్ని కొన్ని సినిమాలు బాగుంటాయండి ఇన్స్పైర్ అవ్వడానికి
ఓ
ఆ
ఇంకా మీరు మూవీస్ కాకుండా ఏమైన్నా షోలు అంటే టీవీ షోస్ కావచ్చు లైక్ టీ జోడీ సింగింగ్ షోస్ అలాంటివి ఏమైనా చూస్తూ ఉంటారా
నాకు ఇష్టమైందంటే స్టార్ మహిళ అండి స్టార్ మహిళలో అప్పుడు కాలంలో మనం చూసేది అదే కదా నేను నా ఆశోనే ఎక్కువ చూస్త చూస్తుంటాంనూ కానీప్పుడు ఇప్పుడు ఆ షో లేదు
అ
హమ్ నేను షోస్
అవునా అయిపోయింది వికాస్ ఓ టీవి సీరియల్స్ ఎలాగా ఉన్నాయి కదా అలాని ఏమీ చూస్త ఉంటారు అంటే టైం పాస్ అంటే ఇంట్లో అంటే కొన్ని ఏజ్డ్ వాళ్ళు ఉంటే ఎక్కువగా అలాంటివే కదా చూస్తా ఉనేది వాళ్ళతో కలిసి మీరు చూసాతారా
అంటే అప్పుడు ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టు ఒక సీరియల్ వస్తుండే ఏడు గట్లకి కి ఎనిమిది గంటలలకు వస్తుందిండి కోయిలమ్మ అని దాంట్లో వాళ్ళమ్మ ఉండదు వేరే వాళ్ళు బాగా చూసుకుంటారు ఆ పాపని అలా కోయిలమ్మ సీరియల్ ఎక్కువ చూసేదాన్ని మీరే సీరియల్స్ ఎక్కువ చూస్తుంటారు షోస్ ఎక్కువ
లేదు లేదు నీ సీరియల్ ఫేమా చూడను పనీ అంటే డే మోస్ట్ మొత్తం అడ్వర్టజమెంట్లో వస్తా ఉంటాయి గద అలాంటప్పుడు డే వైస్ చూస్తా టబు ఆ టైమ్ ఏమంది అనిపిస్తూ అనిపిస్తే ఆ రోజు కొట్టి సంపుతారు ఏ సీరియల్ అయినా కావచ్చు పతి క్లాస్ సరే ఏం లేదు కాయిటి జోడీ సింగింగ్ కాంపిటీషన్ సో ఇంగ అవి ఆదివార పరివారాలు గురించి రాసుంటాయి కదా. పోదాం షాపింగ్ చేస్త ఉంటారు వాళ్ళు. బాగ మనక్ ఎంటర్టైన్మెంట్ ట్ గా ఉంటుంది మన ఏమన్నా టెన్షన్ లో ఉన్న స్ట్రెస్ఫుల్ గా ఉన్న రిలీఫ్ గ ఉంటుంది అలాంటి టైంలో ఇలా అలాంటి వాళ్ళు కామెడీ చేసి నవ్విస్తారు కదా మనకు.
కామెడీలు ఉంటాయి ఒకరి పైన ఒకరు జోక్లు వేసుకుంటు కొంచెం మైండ్. కి రిలీఫ్ అవుతుంది.
ఆ.
ఇప్పుడు కొత్తగా వచ్చింది సినిమా అన్ ఇప్పుడు కొత్తగా వచ్చిన సినిమా అంటే త్రిబుల్ ఆర్ కూడా చనా బాగుందండి ఎన్టీఆర్ రామ్ చరణ్ ది.
అవును. నేనైతే ఆ మూవీ చూడలేదు. కానీ చూస్తాం.
ఆ దాంట్లో అంటే ఫ్రెండ్స్ ఎలా కలిసిమెలిసి ఉండాలి. ఎప్పుడైనా ఫ్రెండ్స్కి ఎలా సహాయం చేసుకోవాలి. అనేది దాంట్లో ఆ ఎన్టిఆర్ రామ్ చరణ్ కి బాగా హెల్ప్ చేయడం గాని, ఇద్దరు కలిసి కలిసి ఉండడం గాని, ఎంత వేరే అయి వేరే ఇంగ్లీష్ వాళ్ళతో, కలిసి అయినా కూడా లాస్ట్ కి మన తెలుగు వాళ్ళు ఒకటి అయిపోయారు. అలాగ బాగుందా సినిమాస్ స్టోరీల్ కూడ
తే ఇపుడు తూ స అట్ట ఇపుడు
ఆ సరే అండి.
సరే